సరె మరి
థాంక్యూ.
చాప్
తిన్నవా
హల్లొ ఆ తిన్న నువ్ తిన్నవా
సుగు చెప్పు ఏ క్లాసులున్నాయ్
హలో
ఏ క్లాస్లున్నవ్
సిక్స్ బి ఎస్ క్లాస్లున్నానమ్మ
ఇంక లెవ్వా క్లాస్లు?
ఇంట లేమే మీతోని ఫోన్ మా ట్లాడతన్నా. ఏం సారో ఒర్రుడే ఓర్రుతండు వైరాష్!
ఎగ్జాం గదా. విషయం చెప్పాలా? హ్మ్ సిలబస్ అంత అయిపోయింది. ఎగ్జామ్స్ పెడతాల్లు. ఏందో మరి. ఊహ్.
ఇగా వండుకుంటా మంచిగా. నువ్ రాత్తవ ఎగ్జామ్స్?
లెవన్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకట. తల్లీని బెడుతలెరట గదా.
రా.
ఊ, పెడతలేరు. ఇప్పుడే స్టార్ట్.
ఇంకా మరి దాని చల్లార్పనె . చాన్స్ ఇప్పి ప్పిచ్చిన.
మ్యాథ్సు క్వొశ్చన్స్ ఇచ్చిర్రు క్వశ్చన్ పేపరె. ఎక్సట.
వాయిస్ అంత బ్రేక్
టాస్
హలో
ఇఫ్
ఒకే.
ఇగ హాస్టల్ వోతరా?
వాయిస్
ఒక నిమిషం షం ఆగు నేను ఏనుకకుపోతా ఒక నిమిషం ఆగు.
సౌండ్ ఆ ఇన వడ్తంది చెప్పు.
ఎంతంట.
రాసుకోను నువ్వు రాసుకోవా.
మా పొట్టి ఫ్రెండ్ రాసుకుంట
రాత్త లేదు అది కూడా
హమ్ ఎవరన్న రెప్తర తీ హమ్
హమ్
ఒరతండు సారు అయిన ఆన్ నేను వేస్తే ఓర్రడు ఇపుడు ఓర్ రువుపయ
హమ్ మీ ప్రిన్సిపల్ సార్ ఆచిండ
వచ్చిండు తిండికాడా ఉన్నాడు లాంచ్ కాడా
ఆహ్ మీ కాడా పునుగులు ఒత్తనయ్య అంతాగా చి అంత పురుగులనే తిన్ అంతలా
ఇట్లఉంది
హమ్
నిన్న సాయంత్రం వోచింద గాలి పొద్దునచ్చున్నట రోజు వామ్మో సిక్స్ ఉనాది కట్టాలట ప్రాజెక్టుకి
అబ్బో
హమ్ గంలీ పైసలు అలకు ఫుల్లు డ్రస్సులు వొత్తాయి
గోరం పైసలు దొబ్బుతారు వీలు అయితే
హమ్ ఎం చేయమ్మారి
ఎట్లానో ఏమో మ్ ఇంకా
చెటింట
చెప్పాలి ఎప్పుడు పోతవా రాష్ట్రానికి మ్ కోచింగ్ వ కానవా మీీక ఎప్పుడ అయిపోతుందట
ఇంత నేల సగమ అయిపోయింది ఇంకా ఇంత నేలా ఉన్న ఆఫ్ ఉంటుంది అన్ని రోళ్ళుట్ల వాళ్ళు పిచ్చిలతో ఇద అయితే అయిపోయింది సార్
అయిపోయింది మంచి మరి నాకు ఎగ్జామ్ ఉంటుంది ఇ కతం ఎగ్జామ్ రాత్రతే అయిపోతురు చదికువడం ఎక్కడి డైరెక్ట్ స్క్రీన్ చాట్ తీసి ఏ ఏఐలా పెడితే అదే ఆన్సర్ వస్తారు అత ఆప్షన్స్ పెట్ కూడాడ ఇక ఆప్షన్స్ పడితేయిపోతు అ అ చెప్ప ఉంటా
కామ ఫ్రెండ్ మొత్త అ ఫ్రెండ్ మ కా
అత
ఎందుక
జమెకి వెలా వెలా హలో
చెప్పులా
అ ఇంకా చెబల చెప్తాల ఆమెకి ఆహ చెప్తలేదు ఫిక్స్ అయి్యనమాట ఫిక్స్ అయి్యనమాటనే
అవునా
ఫిక్స్ అయిందట ఫిక్స్ అయిందట ఆ
ఇంకెందుగా ఎంగేజ్మెంట్ చేసుకుంటామా
చేసుకోలే అట ఇప్పుడే కొ ఒక రెండు మూడు ఎం ఎప్పుడు చేసుకుంటారు ఎంగేజ్మెంట్ తెలివీ అని ఫిక్స్ అయింది అట ఇట్లా ప పైస్ని ఇట్లా పోసుుకుంటారు చూడు
ఉ
అట్లా అయిందట ఫిక్స్ అయిందట్టు ఇగాడు ఎంగేజ్మెంట్ వేసుకొనిడు పెళ్ళి చేసుకొని ఉంటుదారు వెయింద అయిపోయింది నువ్వు సూద్దలేవా సార్ ఇ కూడాడ లేడా అని సారు మడ లేడా అనికి చెత లేవాన
చూర్లేదు ఇప్పుడే చూసినా పై పలే చోర వస్తాయి
ఆ నువ్వె నువ్వెప్పుడు పెళ్లి చేసుకున్నావు
చీజ్ ఇప్పుడేనా నేను ఒక ఐదరు సంవత్సరలు తరతసుకుంటా
వెరీ గుడ్ వెరీ గుడ్ పోదం దాయిగా చాలదు మనం బుక్ అవుతాం దూరంగా అడ్డంగా అడ్డంగా బుక్ అవుతాం నడుపుక్కన
ఆ ఇంకొక ఆ ఇంకో
హ్ చెప్పు ఇంకా
చెప్పాలే నువ్వే
ఎమైంది ఈయాల ఇంటికి పోతాన్నవు. ఆట
ఎంది
ఇయల మా ఆయన ఇంటికి పోతండు ఆటనే ఎట్లానో ఏమో ఆడిగాలి ఇగా
ఎందుకు
వాళ్ళంతా దేవున్ని చేసుకుంటార దేవున్ని చేసుకుంటారట వాళ్ళ ఆమ్మ రమ్మన్నాదట ఇయ్యలా దేవున్ని చేసుకుంటాలటనే ఇయ్యలా రేపు అత్తాడట మల్ల హలో హలో హలో ఆ చెప్పే
ఆ చెప్పాలే నువ్వే పోతాన్నావ ఇగ అయిపోయిందిగా క్లాసెస్
వాళ్లే పోయ్యి అన్నం దిని మళ్ళా కోసేపు అటు ఇటు తిరిగి
హ్
పోవాలే
అందరు సార్లోత్తల్లుగా
లా
పోదాం ఇగ
ఆ పోదాము గాని ఎటు పోదాం. ఎక్కడికి పోదాం చెప్పు హాస్టల్ కా ఆ అ చెప్పు టక్కన చేప్పు నీ ఊకె మీ ఇగానేమో మాట్లాడు ఊకె ఫోన్ చెత్తవ్ నావా
ఆ
పోవాలి మంచిగా ఆ సరే మరి బయ్ తీను